హలో విపిస్తుంది చెప్పండి
ఆ అయితే నేను ఇప్పుడు ఏమ అడుతున్నా అంటే మీకు ఆ మనకు సిటీకిి అడ్వాంటేజ్ డిస అడ్వాంటేజ్ విలేజ్ కూడా అడ్వాంటేజ్ డిస్డ్వాంటేజెస్ మీరు చెప్తారా అదే ఇప్పుడు మీరు సిటీ ఒక అడ్వాంటేజ్ చెప్పండి సిటీలో ఉండే ఒక అడ్వాంటేజ్ నే ను డిస్ అడ్వాంటేజ్ చెప్తే మీరు అడ్వాంటేజెస్ చెప్పండి
ఆ ఓకే ఇప్పుడు మనకి విలేజెస్ లో మనకి
ఆహహా సిటీ సిటీలో సిటీలో
సిటీ లో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి హస్ హస్పిటల్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాయి మనం ఎప్పుడ వెళ్ళిన కూడా మనకి తొందరగా అయిపోతుంది
ఒక డిస్డ్వాంటేజ్ చెప్తాను ఆ సిటీలో హాస్పిటల్స్ ఉంటాయి బట్ అన్ని క్యాంప్స్ కూడా ఉంటాయి అన్ని నార్మల్ ప్యూర్ గా ఉండవు పర్ఫెక్ట్ గా ఉండవు కొన్ని ఉంటాయి స్కామర్స్ స్కామ్స్ అట్లా అండ్ ఆ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏదంటే అంత ట్రాఫిక్ లోన హాస్పిటల్ పోయే లోపు ఎంత ఎంతసేపు అవుతుంద గాని చెప్పలేం గెస్ట్ చేయలేము టైమ్ ని
హ
ఉ అట్లాంటున్నా
ఆ
ఉ
ఇప్పుడు మనకి కొంచెం ఖాళీ టైం దొరకుంది అరే ఫ్రీ టైమ్ లో ఇప్పుడు ర మన చుట్టలో వచ్చారు వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది ఇప్పుడు ఊర్లలో ఉంటారు కదా వాళ్ళకి సిటీ ఎక్స్ప్లోర్ చేయాల అనుకున్నప్పుడు మనకి ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి ట్యాంక్ బండ్ గానీ హుస్సేన్ సాగర్ గాని
హ
బిర్లామందరు
హ
గోల్కొండ అలా మకు మస్తు ప్లేసెస్ ఉంటాయి కదా అవన్నీ చూసుకుని రావచ్చు అనమాట
ఆ సీమా కానీ ఆ డిసడ్వాంటేజ్ అంటే సేమ్ వీకెండ్స్ లో కూడా అదే రష్ ఇంకా ఎక్కువే రష ఉంటది వీకెండ్స్ లో అయితే చాలా రష్ ఉంటది హలో
చెప్పండి
అదే వ వీకెండ్స్ లో కూడా మనకి చాలా రష్ ఉంటది
ఆ
మనం అవన్నీ చూపించాలిన్నా కూడా చాలా రష్ ఉంటుంది
ఆ అ అంటే మనకి ఇప్పుడు సినిమా హాల్స్ ఉంటాయి సినిమాకి వెళ్దాం అబ్బా ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా వచ్చారు కలిసారు ఒక మూవీకి అలా వె వెళ్దాం బయట అన్నట్టు ఉంటుంది లేదు అంటే ఇప్పుడు ఏవైనా హోటల్స్ కి లేసి భోన్ చేద్దాం బయట అని అట్లా వెళ్తా ఉంటారు
కానీ కంపేర్ విలేజెస్ తో చేసుకుంటే సిటీ కొంచెం కాస్ట్ ఎక్కువ అండ్ డా ఆ ట్రాఫిక్ అయితే మనం ఊహించుకోలేం అంత ఉంటది ట్రాఫిక్ అట్లే ఉంటది ఆ కాస్ట్ అట్లే ఉంటది అదే ఇంకా ఎంప్లాయీస్ అయితే ఆ ఖర్చులు అవన్నీ వాళ్ళు భరించగలరు కానీ నార్మల్ వాళ్ళు అయితే అసలు భరించలేరు అంత కాస్ట్ అయినా ముందు పేషెన్స్ ఉండదు అంత ట్రాఫిక్స్షెన్స్ ఉండాలి ముందు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా అదే పక్కన నడుచుకుంటుక వెళ్ళిపోవచ్చు ఊకే
అవును అయితే మనకి ఇప్పుడు మామలుగాయ మ ఇక్కడకన్నా బయటికి వె వెళ్దామా
హ
ఇప్పుడు షాపింగ్ మాల్స్ కి షాపింగ్స్ కి వెళ్తా ఉంటారు తిగుతా ఉంటారు బయట
హ హ
అంటే మనకి అన్ని గ్రాసరీస్ గానీ వెజిటబుల్స్ గాని అన్ని ఒకే సూపర్ మార్కెట్ ఎట్లో దొపోతాయిన వా
ఆ ఇదైతే డిస్డ్వాంటేజ్ ఓకే బట్ టాక్సెస్ ఇంక్లూడ్ చేస్తారు అన్నారు మనం లోపలి పోతే ఏసీ ను
ఆ అవును
హలో మా చెప్పండి
అలా మనకి సిటీస్ లో సిటీస్ లో అంటే మనకి అన్ని ఆర్డర్ పెట్ట
ఉ అవును అవును వస్తా అదైతే అడ్వాంటేజ్
అదే మెడిసిన్స్ న ఏ తొందరగా మనకి చేయ మనకి వచ్చేస్తా కతిన్ సెకన్స్ లో
అవునండి అయితే కరెక్ట్ అడ్వాంటేజ్ ఒప్పుకుంటాము
ఆ
ఉ ఇంకా అంటే మనకు ఇప్పుడు మీరు విలేజ్లో చెప్పండి అడ్వాంటేజ్ నేను డిస్ అడ్వాంటేజ్ చెప్తాను
ఓకే ఇడం మనకు ఊర్లల్లో అనుకోండి మనకి ఆర్గానిక్ గా మన ఫుడ్ మన మన అమ్మాయి పండించుకోవచ్చు అంటే ఆకూలు గాని వెటబుల్స్ కాని మన ఇంటి దగ్గర కాని పండించుకోవచ్చు పొలాల్లోన అదే మనంగా కాని మనం సైడ్ కి పండించకోవచ్చు ఆరుగాని ఆ ప్రకృతి వ్యవసాయం చేసుకుని
అవునా అది డిస దీనికిం అవా డిసడ్వాంటేజ్ ఏం లేదు ఆ మీరు చెప్పిన దానికి డిసడ్వాంటేజ్ ఏ లేదు ఆ అవునండి పంట ఎక్కువ పండుతుంది చెప్పండి
మనకి ఇక్కడ అయితే ఏమంటుందంటే లివింగ్ కాస్ట్ అన్మాట లివింగ్ కాస్ట్ చాలా తగబతుంద
ఆ మనకు మనం పంట ఎక్కువ పెడతాము ఖర్చులు అన్న పెడతాం బట్ మనం అమ్మయిది తక్కువ ఖర్చు కమ్ముతాం కదా ఇప్పుడు విలేజ్స్ లో తగ్గుకోని తగ్ించుకోం ఫై్ రూపీస్ టెన్ రూపీస్ అంటారు అలా అనమాట
ఆ అదలీ బ ఇంకాస్త లివింగ్ కాస్త మనకు తగ్గుతుంది అనమాట మనకి అంటే మన సొంత ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ సొంతగా మనకి బైక్స్ కాగాని మ ట్రావెలింగ్ కి కానీ అనే మనకి సొంతంగా ఉంటాయి కాట్ ఇక్కడ అైతే లివింగ్ కాస్ట్ తక్కువ
హ అవునండి కానీ మనకు ఆ అదే బట్ మనకు ఇప్పుడు మనకి మనం పంటకే చాలా ఖర్చులు పెడతాము బట్ అది కొనుకునే తక్కువ కాస్ట్ లో కొనుక్కుంటారు అనమాట ఉ
అలాగే ఇప్పుడు మనకి ఏదైనా ఆవులు ఆవుపాలను కేపర్లు నెయ్యి
నాచురల్ గా దొరుకుతుంది బట్ ఆ అంటే ఎక్కువ మంది దాన్ని తీసుకోవాలనమాట కొంచమే వస్తుంది క్వాంటిటీ బట్ అందరికీ దొరకదు అనమాట ఇది
అదే అది నచురల్ గా దొరకడం మనం తింటున్నాం కదా అది మనకి హెల్త్ కి మంచి
మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఏమనరా బయట ఎక్కువసేపు ఉంటే
అంటే అలానేం లేదండి మనమేమి ఏమి వేస ఎక్కువగా అంటే టైం వేస్ట్ చేయట్లేదు ఏదో దాని గురించి మాట్లాడడం ఏదో ఒక యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ మాట్లాడడం జరుగుతుంది
ఫన్ క ఉ అయితే మంద వాోళు అంటారు
అనను
అంటే మీకు టైం ఎట్లా గడిసిపోతుంది మనకు విలే విలేజెస్ లో
మనీ మన మన మన పనులు మనం చేసుకుంటాం కదా
హమ్
ఇప్పుడ ఆల్ త కాగాని మనం కాసు డ్చుకోవడా బట్టలు పెం హ మనలుత ఉన అన్నీ మనకి మనమే చేసుకుంటాం కాట్ మననికి ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది
అవునవును మనం ప్రత్యేకంగా జిమ్ గాని లైక్ ఇప్పుడే కొత్తగా జూమ్ డాన్సెస్ కానీ వాక ఏం పార్టిసిపేట్
ఏం అవసరం లేరు మన మనబరి మనం చేసుకోవడం వల్ల మనకి పనిసేవైతుంది మనీ సేవ అవుతుంది ఎనర్జీ కూడా సేవ అవుతుంది
అదే అదే సరే అండి అదే ఇంకా మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉన్నాయి సిటీ వర్సెస్ విలేజ్
అంటే ఇంప్రూవ్ ఇంప్రూవ్ విలేజెస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలండి ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది అలాగనేం ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే మనకి ఫుడ్ ఓ ఆ అంటే మనం ఫుడ్ మనమేద పండించకుని మన మా ఊర్లల్లో అమ్మలాగా అంటే మధ్యవర్తులు లేకోకుండా మన డబ్బు మన ఇన్కమ్ మన మీద తీసుకోవాలి
హ అవునవును
అప్పుడు
డెవలప్ అవుతుంది కానీ ఇలా జరగదు కదా మామలు జరగదు జరిగిన ఎవ్వరు కూడా మొల వాళ్ళు
అదే అది అది జరగ జరిగితేనే ఏదైనా కూడా మనకి అలాగే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పెరగాలి
హ అవును ఎజుకేషన్ ముంద ఎంప్లాయ్ ఆ హ పిల్లలు పనికి పోకుండా స్కూల్కి వెళ్ళాలి ఫస్ట్ స్కూల్ క వెళ్ళాలి అందరు చిన్న పిల్లలతో సహా
గవర్నమెంట్ ఎంత మనకి చస్తున్నా కూడా చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు స్కూల్స్
యూటిలైజ్ చేసుకోవట్లేదు
అది చేయడం వల్ల వాళ్ళకి కూడా అంటే ప్రతి ఇంట్లో ఒక ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ ఉన్నాడు అనుకోండి వాళ్ళ వల్ల మనకి మంచిగా జరుగుతుంది కదా ఇప్పుడు చూడండి పానీపూరి ఆయన ఎంత సంపాదించినా సపోజ్ ఏదనా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎలా తె ఏమి అనేది వర్క్ తెలి ఇదు వాళ్ళు వాళ్ళు రోజుక ఎంతనా సంపాదించిన
అ
మనకి ఆయన ఎంత ఉంటుంది అది ఎంత అమ్మడం ఎంత అమౌంట్ క్వాంటిటీలో చేయడం అవన్నీ ఉంటాయి
అదే బిజినెస్ దాన్నే బిజినెస్ అంటాము
అదే అదే బిజినెస్ అది ఎంత వరకే అంటే తనకి ఎంప్లాయ్మెంట్ ఉంది అనుకోండి ఒక షాప్ పె ాడు ఆ హైజనిక్ గా కొంచెం వాడతాడు
హ
ప్రోడక్ట్స్ గాని ఏవైనా నీ ఇప్పుడు మనము ఏమైనా తింటే మనక ఏమైతుంది అని అనే ఆలోచన వేరే వాళ్ళకి కూడా కలగాలం
అవునండి
ఇప్పుడు తన వ్యాపారం గురించి తను చూసుకుంటాడు కాని వేరే వాళ్ళకి దాని నుంచి ఎంత ఎఫెక్ట్ అవుతుందని తెలియాలి
అది ఆలోచించారు కదా ఎవరు అలా ఆలోచిస్తే ఎంత ఉండవు అన్ని ప్రాబ్లమ్స్ ఉండవు నిశసి ఉండవు అవునవునండి
ఇలాగా కొంచెం డెవలప్ అవ్వాలా
అవును విలేజెస్ కంపల్సరి ఇ డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మీరు కోరుకుంటున్నాను సరే అండి